చేశావ్ ఆహా ఏం చెయలా మాది టీవీ పోతే కొత్త టీవీ కోసం డిస్కస్ జరుగుతుంది ఉహూ ఆ ఎన్నించెస్ తెచ్చుకోవాలా అనేసి ఆ ఆ ఉమ్ పెద్ద టీవీ నే థర్టీ టూ ఇంచెస్ తెచ్చుకున్నాం చాలా అంటుంటే మా అన్న అంత దొద్దు ఇంకా ఫార్టీ టూ ఇంచెస్ కావాలని చెప్త తున్నడు
కు సినిమా హాల్లో ఉంటది కదా
ఆ బ్రో మి ఎంత రిచ్ కాదు బ్రో మేము
కంటే బా కనిపిసదు బ్రో
అవసరం లేదు బ్రో మే మేమ్ వెరీ పూర్ పీపుల్స్
అవునవునే పో అందుకని చెప్పే ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్
ఇంక తెచ్చుకున్న కాడకి ఒకేసారి కొంచెం బెటర్ అయింది తెచ్చుకుందాం
ఆ
అఉమ్ ఏంటి క్క ఆ అందరం తినేసం కూర్చోని ఉన్నావు రౌండ్గా
సౌండ్ చోని ఏం చేస్తున్నారు ఏం ఆట అడుతున్నారు
ఆట్లే అందరుూ ఒకక్కేసారి తింటాం ఎవరీ పార్టీకి వాళ్ళు అట్ల తినరు అందరం ఒకే సారి తింటాము ఇంక లేసి అమ్మ అన్ని తీస్తంది ఇంకా
ఉ నువ్ బంజె బాకా
ఫ్రిజ్ లో నిెతాడు అతతు సంగ నజకు సుందర స రే బా మనం అలాంటి చెయ్యం మచ్చ
చైవాక్ మచ్చా ఎందుకు కరిగిపోతావ్
ముందే అత్రత్రునవ్ ఇంక్ పన్ జేస్తే ఇంకా ఇంకాల్య ఏమో మరి
నువు ద్రవ గాలి గోటను
ద్ చూసెక్ కే మనకంటే జూనియర్స్ బర్రెలాగున్నారు
మే అట అనభాకు అప్పుడు నేను గూడా ఒక బర్రెనున్నాను
నువ్ నువ్ బర్వేలే ఆ
కదా మచ్చ నేన్ జెప్పను. ఒప్పుకుంటున్నాను గదా
ఇంకేంటి విష్యాల్ డు
ఏం చెప్పాల
కెండ్ ఇయరా ఫస్ట్ ఇయరా
వాడు సెకండ్ ఇయరు ఇంకా ఎగ్జామ్స్ రాసేస్తే ఈ మంత్ లో ట్వంటీ సీఏ వస్తాది. సిక్స్ నించి ఎగ్జామ్స్ సేమ్ముందంటా హ్ వాడు పోయి గవి రాసేస్తే
ఇంకా అంతే అయిపో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్ జామ్స్ సప్లిమెంట్రీ
అవునా అడ్వాన్స్ పెట్టరా
ఆ సప్లీ వాళ్ళు ఇంప్రూవ్మెంటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు జరుగుత్ తున్నాయి. ఈ రోజుట్నుంచి స్టార్ట్. ఆ
ఇంకా చెంద్ మా తమ్మున్ అన్ అనుకున్నా వాడిప్ ప్పుడు థర్డ్ ఇయర్ గదా. నెక్స్ట్ పోతాడు. చిన్నొడిపుడు రాసుకుంటున్నాడు
ఇ ఇద్దరు తమ్ముళ్నికు
లేదు ఒక్కడే
ఇక్కడే కదా
ఆ వాళ్ళ ం టే ఇంకా ఉన్నారు
ఆహా
ఒకడు ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకుంటున్నాడు నేను సెకండ్ ఇయర్ ఇంప్రూ పనికి రాదు కాబట్టి వాడు రాయట్లేదు
ఇంకెందుకు అది వేస్ట్ ఫస్ట్ ఇయర్ లోనే పెంచుకోవాలి ఏదైనా
ఆ
హ్మ్
చపాల్
ఏమం చెప్పాలి మీరే
మాదేముందమ్మా తినడం పడుకోడం
ఎగ్జామ్ అయిపోయి రెండ రోజు వచ్చేసారు ఇంటికే
ఎగ్జామ్ శనివారం వచ్చేసాం మేము అందరం
ఆ
హ్మ్ శుక్రవారం ఎగ్జామ్ అయిపోంది శనివారం ఇంటికి వచ్చేసాం బ్యాగ్ లు సర్దుకొని
నా అయితే నాలుగు బ్యాగ్ లో ట్రాలీ బ్యాగ్ కు ఒక కాలేజ్ బ్యాగ్ ఇంటికి తెచ్చేసిన అన్ని అండేటవన్నీ ఇంకా ఆ టూ మంత్స్ మనం ఉన్నా లేకున్నాడు ఫీజ్ కట్టాలి కదా తెచ్చే స్ కట్టబడలేదు
అవును అది బెట్రు
ఆ అందుకని తెచ్చేసుకున్నాం ఆడేం ఉంచుకుండా కొన్ని ఇంకో బ్యాగ్ ఉంటే అది ఇంకో బ్యాగ్ ఉంటే వేరే అక్క చెప్పి అక్కడ కాలేజ్ బ్యాగ్ వరకు అది ఉంచేసి బుక్స్ అయ్యి వరకు ఇంక మిగతా తెచ్చేసుకున్నా ఇంక ఇంట్లో పెట్టేసుకున్నాము అడకు బయట కొన్ని ఎత్తుకుకోపోతాము
నీక ఎట్ట వచ్చి పోతావుంటావు కదా ఇంకేం అవసరం సాటర్డే సండే ఒకటే కదా మనకు కా మే ఆ అబ్బినడికి సాటర్డే కూడా యూనిఫామ్ పెట్టిచ్చుకునేద్దామ్మే
ఏ అప్పి నడికి సాటర్డే మనకి యూని ా యూనిఫార్మ్ ఎందుకుమే
ఎంది యూనిఫార్ము పో అసలా
యూనిఫామ్ వేసుకోంటే మళ్ళా అప్పుడు దాన్ని వాష్ చెయాలి మాయి
యూనిఫామ్ అయితే బాగుంటది అసల
నేను ఇప్పుడు ఏం చెయాలంటే ఫస్ట్ యూనిఫామ్ గుడుచుకోవాలి ఒకటి పాకెట్ ఉండే యూనిఫామ్ బలే ఇబ్బంది అయిపోత్ చుట్టాలకి ఆ మిద్ద అప్పుడు అయినా ఇంక మనకి విిడ్డలు లే ఉంటది ఎక్స్టర్నల్ ల్యాబ్ ఆదివాస్తది ఉమ్ అంతే అప్పుడు కాండిన్ పోతుంటే అప్పుడు అవసరం ఉుంది అప్పు పెట్టే ఇప్పుడు ఖా కతలన్నీ కుదరవ్
ఎందుకు ఈ సేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పనికి రావు ఒక ఒక పనికి వస్తుంది ఎప్పుడు ఫోర్ టూ కి ఫోర్ టూ కూడా హాఫ్ డే స్కూల్స్ ఫోర్ వన్ కి ఫోర్ టూ కి అసలు ప్రాజెక్ట్ చెప్తే పోతాయి చాలు
అంతే ప్రాజెక్ట్ అప్పుడు రివ్యూ అప్పుడు పోతుంది అంతే ఇంకా అంతే అయిపోతది కతమ్ ఆడకి నాలుగేళ్ళ తెలియకుండాయి అయి పవే ఆ మొన్న జాయిన్ అయినట్టుంది ఆ ఆ నువ్వేం పిల్ల బచ్చావులే ాలన్నా
న ఉన్నాను గట్టి ఉంటాను మీకు కరెక్ట్గా ఉన్నాను లేద అని చెప్పమే
కరెక్ట్ గా ఆ అమ్మ అదైతే అందరికంటే పిల్ల బచ్చ లాగ బిహేవ్ చేస్తారు
ఏం చేద్దాం మనిషి పెరిగిన కానీ బ్రెయిన్ పెరగలేదు
నిజమే
అ ంటేనే బాగుంటదిలే
అప్పుడు ఈ యాప్ లో టాస్క్ చేసేటప్పుడుంతా పిల్ల ఏ పిల్లా అప్పుడు పేర్ జప్పకూడదండి
ఆ అంటే బెంచ్ బెంచ్ బెంచ్ చెప్పు
బెం మిడిల్ రోలో ఫస్ట్ సెకండ్ తర్డ్ బెంచ్
మీ సైడా
ఇప్పుడు మా దగ్గర ఉండే వాళ్ళే పీజీ దగ్గర ఉండే వాళా ఆ ఆ ఆ ఇప్పుడూట్ టాస్క్ చేసినప్పుడు అంటే ఫ్యాన్లులన్నిీ ఆపేసేది వాళ్ళ అమ్మల అందరినీ బయటికి పంపించేసి దంటా టాస్క్ చేసేట కదా అర్రంబాకండి అని చెప్పి వాళ్ళింద వాళ ఇంట్లో వాళ్ళ ఎవర్ని బస్సు తీరవని చదిలేదంట నవ్వి నవ్వి చచ్చా నేను అ
ఇప్పుడేం చేస్తుందా పాపం బిడ్డ
ఫ్యాన్ నా ఇ చెప్తుంది ఇట్లా ఫ్యాన్లులన్నీ ఆపచ్చేసది మా వాళ్ళందరినీ మా నాయనమ్మని అరవద్దని చెప్పేది మా అమ్మకి చెప్పి సైలెంట్ ఇంట్లో తల్లిపేసేసుకుొని ఒక్కలు వచ్చి అటికి అర్థ చేసేదంటే మాట్లాడేదింటే మీకు చిన్న నవ్వు కదుా నాక అది చెప్తే ఇప్పుడు మేము ఇట్ అల్లరు అల్లరి చేసి మాట్లాడుతుంటే చెప్తుంది అప్పుడు ఇట్ చేసానమే నేను ఫస్ట్ లా అని
ఆ శబ్దం రాకుండా అంటే అప్పుడు నేను కూడా
ఆ ఆ ఆ చేస్త నా చేస్త మీకు దరక
చాలా మారినంలే మనం ఫస్టియర్రికి తాడ్ ఇయరికి
ఎ విష మరే మ అ అంటే మారే ఆ సార్ వెళ్ళిపోయాడుంటే తీసేసారంట మన ఇంచార్జి ని ఆ హు
ఏమో తెలీదు అయింది
అవునంటా
ఏదో టీసి సర్టిఫికేట్స్ ఏదో ఇవ్వలేదంటా అయినా
ఆ ఇంకా టూ మనిట్స్ ఉన్నాయి ఎందే
నేను చూసుకుంటా లే అంటన్నా చూస్తాన్నా చూస్తన్నా
టైమా ఏంది మీ దగ్గర సైలెంట్ ఉంది ఎవరు లేరు రా
లేదు వాళ్ళ ఇంట్లో అన్నారు అందరు గ్రూప్ గా కూర్చొని సీరియల్ చూసుకుంటున్నారు
ఆహా
ర్చొని ఉన్న
ప్పుడు మీ ట్వంటీ సిక్స్త్ నైట్ బయలుదేరతారా
అమె ఇంకా చప్ చెప్పలా కదా దాని చెప్పే దాని ప్రకారం బయలుదేరదామని మా ఫ్రెండ్ పెళ్ళిఉంది మా అమ్మతో మాట్లాడాలి ఒక మాట ఆ అమ్మి ఏమో రా రా రా అని పెరుగుతంది
ఆ హ ఎంత హాస్టల్ ఫీస్ ఎంత ఉంటది హైదరాబాద్
సిక్స్ అని చెప్పారు వాళ్ళు ఫైవ్ ని సిక్స్ గాని అని చెప్పారు ఆడ పోయి చు
కాకుండా డేకి కట్టుకోండి బ్యాంక్ళ్ళ కాబట్టి సరిపోరు వాళ్ళు బ్యాంక్ళ్ళ కాబట్టి సరిపోరు ఆహా
వాళ్ళకే ఎక్కువ పడుతది మచ్చా
సరే మంత్ కి కట్టేసుకుంటే మిగిలి తే మిగిలినట్లే కదా వీళ్ళు వీల్ బ్యాచ్ హైదరాబాద్ క వెళ్ళలేదా
నువ్వు యాడికి మచ్చా చెప్పింది బెంగళూరా
ఆ
యు బ్యాంగళూర్ ఓే
అది క్యాన్సల్ అయిపోయిందిలే నాది అట జరిగిద్దా నేన్ ఫస్ట్ మీరు నేను మన ఇంచసారు ఇక్కడ పోతుంటె చెన్నై ఏమో అనుకున్నాా నేను మిమ్మల్ని
లేదు ఫస్ట్ హై వడి చమాచా తర్వాత అంద అందరుూ గుంపచ్చేసరికి ఇంకా సరే అని చెప్పి బెంగళూరు ఇచ్చాము
అ
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అదిేక మా తమ్ముడు వాళ్ళు వద్దలే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు సర అదరిగి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాం
తీససాలేమ నేనే పింక్ వద్దనే పింక్ కన పడుతుంది మాది వైట్ యూనిఫామ్ అన్నా వద్దులే అని చెి తీసేసా నేనే దానికి బదులో బ్లూ కలర్ వసాడు
నంది
ప పెటికోట్స్ ఆ ఫైద తెచ్చింది కొత్త షాపులకి ఇ హ ఎంత ఒక ట అప్పు
టూ హండ్రెడ్ లెక్క తీసుకుందా
ఆహా
నేను నార్మల్ వేసుకొచ్చుకుంటలా
ఆ ఇవే మేలు మన గట్టే సకరాల లు వేసుకోం కాబట్టి జి జిగే అనే సి
నాక అది నచ్చట్లే ఇప్పుడు అప్పట్లాగా తీసుకొని ఏం చేసానంటే నచ్చట్ల ఇంటికడ చూస్తే అమ్మ తడతా ఉనింది ఊరికేనే రెండు వేలు మూడు వేలు పెట్టుకొని ఇంట్లో పెట్టినా అని చెప్పా కోపమేసి మా చెల్లెని పిలిచి బ్యాగ లో పెట్టించి పంపించసాను
సున్ని కన్న మీ చె ఎల్లు ఉంది వచ్చేసా నాక ఎవరు లేరే మా చెల్లంతా బుడ్డ బుడ్డోళ్ళు ఈ పిల్ల ఇప్పటినుండి మాట్లాడిన వాళ్ళ అక్క కూడా బుడ్డి బుడ్డిది సిక్స్ ఇయర్స్ ఎంత
ఇప్పుడు ఎడికైనా వేసుకో ఆ ఓకే బ్రో మళ్ళాన్ మ వన్ మినిట్ బ్రో ఏ చాలా ఎక్కువైంది
ఎక్కువయింది చూడు తర్టీన్ మినిట్స్ ట్వల్వ్ మినిట్స్ డబ్బులు ఫిఫ్టీ ఫిఫ ఇ ఈ కుంటే చంప బగాలు కూడాడదు